నా గురించి మీకు
ఇప్పుడూ ఇనవడుతుందా? చెప్ తున్నరు నేనా అలా బయటికి వెలదమని అనుకుంటున్నా ఊ
అంటే లే పార్కా లేద వేరే వేరే తినికి వెళ్దాం అనుకుంటున్నారా మ్
బయటికి ఎల్దమని అనుకుంటున్న
అవునా
పార్క్ అయినా ఎద్ నా బయటికి అట్లా వెళ్ళాలి అనుకుంటున్నా మ్ బోరు కోడుతుంది. ఇప్పుడు సమ్మరే చాలా వరకు అయితే ఎక్కువబడదిగా డే టైమ్ లో మార్నింగ్ ఈవెనింగ్ వరకు బోర్ కొడుతా అంటది.
అ
అంటనే అట్లా బయటికి వెళ్దామా అని చెప్పి అనుకుంటున్నా
ఓకే లంచ్ చేసినర ఇప్పుడు
ఆ
ఆ తిన్నానండి
నీవు నాన్ వెజ్
లేదు అంటే రెండు తింటాను వెజ్ నాన్ వెజ్
మర్ వెజ్
వెజ్ కూడా తింటాను వెజ్ బెండకాయి కర్రీ ఆలు ఫ్రై దొండకాయ ఇవి తింటాను
ఇకా అంటే స్వీట్స్ ఏమన్నా తింటారా ఎక్కువ ఆహ్ ఉ చాలా మ అంటే చాలా వరకు కొంతమంది ఎక్కువ స్వీట్స్ తింటారు కదా
అవును బట్ నాకు నచ్చదు నాకు షుగర్ పడదు నాకు లైక్ కాఫ్ కోల్డ్ అయిద్ది సో నేను ఎక్కువ అవాయిడ్ చేస్తా మళ్ళీ ఒసారి నాకు కాఫ్ వచ్చందాంటే దాదాపు ఒక టూ త్రీ వీక్స్ దాకా పోదు సో అందుకే అవాయిడ్ చేస్తా మాక్సిమమ్ తినను నేను ఎక్కువ
ఆ వున హ షుగ అంటే షుగర్ను అవాయిడ్ చేయడమే బెటర్ లేండి ఎంత అయినా
అవును షుగర్ కూడా మంచి క్వాలిటీ షుగర్ రాట్లేదు ఏదంత కెమికల్ షుగర్స్ సోస్తున్నాయి
ఉ ఎక్కువ ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగరెక్కువ టె తినడం వల్ల లివర్ డ్యామేజ్ అట్లనే ఇగ మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతుంటాయి కదా ఆ చాలా వరకి
ఆహ్ మా మమ్మీ తింటదీ ఎక్కువ స్వీట్స్ లడ్డూలు బాగా తింటది ఏప్పుడు చేసిన లడ్డులుంటాయి కదా
ఉమ్ ఉ ఉ
అవిదింటు ఉంటది మా మమ్మీ బాగా
ఉ షుగర్ ని చాలా వరకు అవాయిడ్ చేయడమే బెటర్ ఇప్పుడు ఒకప్ అప్పట్లలాగా రావట్లేదు
అవును
మళ్ళి అంతా గూడా పొల్యూటెడే
తింటారా
అవునండి
ఇవన్ని ఉంటే కొత్తగా వంటమ్ కాల్ ట్రై చెస్ సరం ఇప్పుడు వైట్ అయింది
తద అంటే ప్రైజ్ చేసాను ఆ అంటే ఎట్లంటే ఫ్రూట్స్ సలాడ్ అని చెప్పిచ్చెస్ చెంకపోతే అన్ల కస్టర్డ్ పౌడర్ ఉన్ను అదే మిల్కి మెస్ట్ స్మూతి వేయలేదు నార్మల్ ఓన్లీ ఫ్రూట్స్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ కొంచెం హనీ లైట్ చేసాను
బాగోచ్చిందా మరి టేస్ట్
ఆ ఓకే ఇగ అన్ని ఫ్రూట్స్ ఐటమ్సె కాబట్టి బాగుంది టేస్ట్ నాకు కూడా బాగా నచ్చింది కస్టర్డ్ పౌడరు అది కొంచం ఎంతైనా అందుకన్ చెప్పేసి అవాయిడ్ చేసి ఓన్లీ ఉన్న ఫ్రూట్స్ తోటె చేసా గ్రైప్స్ వాటర్ మిలన్ ఆపిల్ బనాన్ మిల్క్ ఇంకా ఇంక డెట్స్ కూడా వేసాను పర్లేదు బానే వేసాను ఆ
మీరు ఎక్కువగా స్వీట్స్ తింటు ఉంటారా లేదా హాటా
స్పైసీ ఎక్కువ ఇష్టం అండి స్వీట్స్ చాలా వరకు తక్కువ
అవునా
నేను ఎక్కువగా తిన్న స్వీట్స్ ఎప్పుడు అంటే మా పాప కడుపులో ఉన్నప్పుడు
ఆహో
డుకో బాగా స్వీట్స్ తినాలనిపించింది స్వీట్స్ బాగా తిన్నాను అప్పుడు
ఓకే
కజువల్ అయితే స్పైసీ
ఉహు అవునా
ఏమన్నా వంటలు ట్రై చేసారా కొత్తగా
కొత్తగాంటూ ఏం ఫ్రై చేయలేదండి
మీరు పాలక్ పకోడి చేసారు ఎప్పుడైనా
నాకు నచ్చదండి నేను పాలకూర తినను నేను ఎప్పుడు ట్రై చేయలేదు
పాలక్ పకోడి బాగుంటదిడి నేను అంటే చెయలేదు కాని చేసాను ఇంట్లో చేసాను కాని బయట వచ్చిన టేస్ట్ రాలేదు బయట బాగుంటది పాలక్ పకోడి అవును నేనుకూడా బాగాదిట్ట ఆనియన్ కంట అదే ఎక్కువ అవును వాళ్ళు ఏమన్నా టేస్ట్ కోసం వేస్తారో ఏమో లేవు కాని బలే ఉండది బయట నార్మల్ పఫ్ ఓడుంట పాలకురా పకోడీ బలే ఉంటుంది మీరు ఫిషర్ తింటారా రేపు
ఆ తింట లైక్ ఓన్లీ ఫ్రై చేస్తుంది తింటాను సూప్ అంత ఎక్కువ నచ్చదు నాకు
మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది చూసుకోండి
నేను నార్ మల్ ఫిష్ ఫ్రైయే తింటాను నార్ మరే లక్ సూప్ ఎక్కువ తినను
అవునా ఇస్
అవును ముల్లులు గుచ్చుకుంతటాయి అని కొంచెం భయం ఒక్కొక్కసారి నార్మల్గా గొంతులో దట్టుకున్నాయి ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్
ఫ్రై లోగూడ ఉంటాయిగా
ఫ్రైలో ఉంటేగానీ లైక్ ఈజీ కనబడతాయ్ సూప్ తినేస్తా ఇగా ఈజీగా కనపడ నార్మల్గా మెత్తగా సూప్ లో పీస్ అంతా ఉడికిపొద్దిగదా
కానీ ఫిష్ బాగుంటాయి అంటే ఫిష్లలో రకాలు ఉంటాయి కదా మీరు ఎక్కువ ఎద్ తింటారు
ఫిష్ కన్నా నేన్ ఎక్కువ ప్రాన్స్ బాగా తింటాను నాకు బాగా ఇష్టం బాగుంటంది
ఆహా అంటే ఫిష్లాల్లో వాటి పేర్లు ఉంటాయి కదా అంటే బంగారుతీగా కాని సవరా చా పా ఆ ఇంకా అవు ఉంటాయిగా పె ఒక్కటే ముల్లు ఉంటాం కదా కుర్రమట్టల
అవును
బొమ్మజాపా
అవును
అవి ఆ అట్లా ల్లో ఎక్కువగా ఏం తింటారా అంటు
ఎక్కువ ఎప్పుడు ట్రై చేయలేదు కాని మాక్సిమం ఎవాయిడ్ చే నాకు నచ్చ నచ్చ
మీ దగ్గర ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది ఏదో అంట చాలా డిస్టర్బ్ ఉందండి
ఏమో అండి రెయిన్
అసలు దారుణంగా అంటే దారుణంగా వస్తుంది ఆ వాయిస్ దగ్గర ఒక సౌండ్ వస్తుంది మొత్తం చెవులు పోతున్నాయి ఆ సౌండ్ వల్ల
అది ఎందుకు ఇలా వస్తుందో అర్థంకావట్లేదు మరి
ఉమ్ ఉసారి చూస్కోండి చానా అయి ఇటల్ మొత్తం చెవులోకి వస్తుంది సౌండ్ పెయిన్ వస్తుంది
అదే అండి ఏమయిందో మొబైల్ కి మరి తెలీదు
ఉన్నాని మీ దగ్గర్ నించే
ఔనా
హలో మీ దగ్గర ఏదో సౌండ్ అయితే వస్తుంది నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా ఒకసారి అయితే మరి చూసుకోండి మరి సరే అండి
ఓకే
హలో
ఉ చెప్పండి
కె ఏం చేస్తున్నారు
ఖాళీ అండి
ఊ హా బైట్ కెళ్ళారా ఇవాళ
లేదండి ఎటెళ్ళలేదు
అవునా
ఏ మీరెళ్ళారా బైటికి
కంటే వెళ్ళాము జస్ట్ అట్లా బైడి ఇప్పుడు బైటి కి వచ్చాం అట్లా పార్క్ కు అట్లా వెళ్దాం అని వచ్చాం
ఔనా
ఊ ఏ ఈవినింగ్ టైం లో కొంచెం చ బయట కొంచెం చల్లగా ఉంటుంది గా
అవును
అట్లా అని చెప్పేసి అలా బయటికి వచ్చాము బావుంది బయట పోతే ఎండ మస్తు కొడుతుంది మీరు హలో
మ్ చెప్పండి
హలో హలో మీద ఇరా డిస్టర్బెన్స్ వస్తుంది
నాకేం రాట్లేదు వాయిస్
హలో సరే అండి ఏం వినబడట్లే